ఆ బాన్నావారా
బాన్నా అక్క మీరు ఎలా ఉన్నారు
ఉన్నారా పిల్లలు ఎలా ఉన్నారు
ఆ అందే
మీ అత్తయ మా మామయ్య వాళ్ళులా ఉన్నారు.
మంచిగే ఉన్నారు అక్క అందరు
ఉ
అందరు మంచిగా ఉన్నాం మీరేలా ఉన్నారు.
బానే ఉన్నా
ఇంకేంటి మరి సంగతులు ఎప్పుడుస్తున్నారు ఊరు
వారు రా సెలవులు ఇచ్చారులే కాని వద్దామా అనుకుంటున్నా
వొద్దామ్మ అనుకోవడంవేంటి అక్క అక్కడండి ఏం చేస్తారు మీరు అసలు
చేసేది ఏం లేదు ఇంట్లో ఉండడమే
ఇంట్లో ఎప్పుడు ఉన్నా ఇక్కడైతే చక్క అందరం ఒక దగ్గర ఉన్నా మాట్లాడుకుంటున్నా ఇం చింతకాయాలు ఇవన్ని తితన్నాం
ఆ
ఇంకా రెండు రోజులు అయితే మాడికాయపాది కూడా తెస్తారుండి ఇక అందరం ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకుంట చక్క గున్న సాయంత్రం అయితే చాలు
అవును ఎట్లయినా అక్కడ చల్ల గాలి చెట్ల కింద కూర్చుంటే చింత చెట్ల కింద
ఉమ్ మరి రమ్మంటే ఏంటో రావాలా అని అంటున్నారే
ఆ వస్తా వస్తా ఒక వన్ వీక్ లోపు వస్ స్తా ఇంకా
ఉమ్ రండి ఏనా అక్కడ ఉంద సిటీలో మొత్తం పొల్యూషన్
మా అమ్మో ఏ చిన్న గంటవే బొద్దుట ఇల్డ్ అంటున్న నమ్మోగాని ఈ బొగ్గు ఫ్యాక్టరీలు ఉంటాయి కద సింగరేణి ఆ బోగ్గులో నుంచి వచ్చేది ఎట్లాంటదో నల్లగా అద్దాలు మొత్తం అదే ఇంట్లో అది నాకైతే అసలు తలకాయ నొప్పొస్తుంది ఊకా ఏం క్లీన్ చేస్తాం పనుళ్లుు చేసినట్టు
ఉమ్ మరి అదే మా ఊర్లో అయితే ఎట్లా ఉంటది చక్కగా అంత
ఏదైనా ఇరికే ఆ పక్కనే ఏమైనా సామాన్లు పెడదామ అంటే సందులో ఇటు సైడ్ వాషింగ్ మిషన్ ఆటే చిన్న సందు ఇటేము ట్యాప్ ఇటే అంత వే వేర వాళ్ళది ఎంత ఇరుకి ఇరుగు ఉంటే ఊగా బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో
ఊకా రూమ్ లో ఉన్న ఇంకేం మీకు వెంటి
ఆ ఒక మట్టి మీద కాలు పెట్టడం లేదు ఒంటికి చలవలేదు ఏమి లేదు
ఎందుకని రెండు ఒక వారమ రెండు వారాలు వింటే మీకు కూడా చ కొంచెం రీఫ్రెష్ అయినట్ ఉంటది మంచిగా ఉంటది.
చింతపండు తీస్తున్నార అమ్మూళ్ళు.
ఉమ్ మొన్నే చెట్టు దులిపిండు తీసుకున్నాం.
ఆ నేను వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి ఒక నాలుగు కేజీలు అనుకుంటాను.
ఆ
ఆ టమాట పచ్చడా ఈ మాడుకాయ పచ్చడొ ఒకటిటీకా కుర్వ కార్మ బట్ కోచ్గా
అదే పెట్టుకుందురూ రెండు రెండు మంచివి కూడా వస్తే అన్ని పనులు అయితే చేసుకోవచ్చు.
ఆ ఇడ ఎవ్వరు మాట్లాడరు ఏందో ఇంట్లో ఇంట్లో ఇంట్లో ఫోన్లు పట్టుకోవడం ఇంట్లో ఉండడం మరి వీళ్ళు లాస్ట్ క ఏమైతుందో కనిస చికాకు తిన్నరా ఉన్నరా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటే ఇప్పుడు అన్నము తిన్నది అయి గుర్తుండవు కదరా
ఆ
ఉన్నా నేను మీ ఇంటికి వస్తే నాకు ఓ అక్క వచ్చింది అని చెప్పేసి బిర్యానీ వండి పెడతావు అక్క పిల్లలు వచ్చ జర్ని చేస్తావు నా కోసం ఒక రోజు తింటావు అస అదే మాట్లాడు తమ్మో నాతో ఎప్పుడైనా మంచిగ్ మాట్లా ఆడిద్ది ఎప్పుడైనా నాతో మంచిగా ఉంటది ప్రేమ గాని మనకి ఎంత హ్యాపీగుఉంటది మాట్లాడుకు కుంటే తిన్న తిన్నదేముంది అమ్మటే ఒక రోజు తింటే అది అయిపోయిద్ది అదే కలిసి కూర్చొని మాట్లాడు పను ఉన్నరా తిన్నరా అని పని అయిపోయాక రోజు మాట్లాడుకుంటే ఎంత బావుంటది
అందుకని మీరుంట ఇక్కడ అదే అనుకోక్కళ హెల్త్ బాగాలేకపోయి ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదంటే సో పక్కన వాళ్ళే ఏముంది రండి అక్క రండి అంటే వచ్చి ఒకవేళ నేను వద్ద్ అన్న ఏదో ఒక సాయం చేస్తనే ఉం తండ్రు నాక్ అయితే
అబ్బా మంచిది ఉంది నీ లైఫ్
ఏ సాయం చేస్తారు ఎట్లు ఉంది ఏంటి తగ్గిందా ఎట్లుంది ఏమైనా హాస్పిటల్ క వెళ్దామా ఏమైనా హెల్ప్ కావాలా అని వాళ్ళే అడుగు తరిం ఇంకా నన్ను
ఆ చెట్ల కింద కూర్చుంటే మా జూవుకులు కదా న
మ్ మ్ ఉ మరి ఇంకేంటి న్యూస్ల కంటే అక్కడే అయిపో తెలు దే బర్టీవి రేల్లఖండ్
మీ చెట్ల కింద కూర్చుండు అంటే ఆ అమ్మక మాట ఈ అమ్మక మాట ఇ ఎంజాయే ఎజాయ్ ఇక నవ్వి నవ్వి చావాలిగా
ఉమ్ మరో రోజు కొద్ది గట్ట కానీ నవ్వడం కూడా మంచిదే కాలక్షేపానికి ఎంత హెల్త్ మంచిదో
ప్పి అసలు నవ్వితేనే ఆరోగ్యం నన్ను అడుగుతే
అప్పుడు ఇప్పుడేవో మేము ఎట్లా నవ్వుతాం మీరేవో ఫోన్లో లో చూ చూసుకొని మీరు నవ్వుతారు
ఎందుకమ్మా ఇగో మొన్న ఏమైంది అనుకుంటున్నావు పిల్లలు వద్దురా నని వద్దు ద్రా ఆ అంటే వాళ్ళే ఏమ్ చేశారు అట్టే చూసి చూసి తలకాయ్ నొప్పోవతుంద అంట్ టా మరి ఏమైతుందో నాకు అర్ధం గాట్లే ఇంట్లో చెప్తేనేమో కీ ఆయన నన్నే తిడుత అన్నాడు ఇంట్లో ఉండి పిల్లలు కోనీయటమ్ తిట్ ఇడ నాకేంది తలకాయ్ నొప్పు అని నన్ను ఒకటే తూ లేసిన కాంచిి ఆ ఊగాతా కళ్ళు కింద అంత బ్లాగ్ గ్ అయిపోయింది తలకాయ్ నొప్పు అంటున్నారు ఆ ఒక బయటి ఆటొద్ది వద్దు ఇంట్లో ఇంట్లో ఇంట్లో ఎంత శుద్ధ పప్పులాగా అయిపోతున్నార్ అంట అంత అద్ది
వాళ్ళు బట్టిక ఎక్కడ పోతే పక్కి ఇంట్లో వాళ్ళు ఏ వరైనా పిలీసీ ఆడిపిచ్చేటోళ్ళు ఉన్నారు కాసేపు రాండి అయినా తత అక్కడ ఆడుక్కొవడానికి ఆ ప్లేస్ ఉంది ఎవరో ఎళ్ళి ఆడుక్కోవడానికి అసలు
అసలు మన ఊర్లో చూస్ వస్తే నాకు అసలు విచిత్రం వేసిద్ది అక్కడికోస్తే వామ్మో పిల్లలు చెప్పులు ఉండవు ఆ టైర్ లాడానికి చిన్న ఆ చిన్న ఆ చిన్న చిన్న చిన్న ఆ చిన్న చిన్న యో షార్ట్లు వేసుకుంట్రూ చక్కగా టైరాట్ అట్టా ముంజకాయ్ లు కోసుకోవటం ఆ అటు నడవటం ఇటు ఉరకడం అసలు ఎంత చక్క హెల్దీ గట్టిగుండ్రు ఐరన్ రాడ్డు ఉన్నట్టు
మరి అదే ఇంతెండలో కూడా ఆడుతున్నారు పొద్దాక క్రికెట్
ఆ మగ పిల్లలు అట్లుంటేనే రేపటి రోజున గట్టిగా ఉంట్రు పెళ్ళ అయినా పిల్లల మే ఏ ప్రోబ్లమ్స్ ఉండవు
మీ దగ్గరేముంది ఇరవై నాలుగు గంటలు
కూర్చోడం కూర్చోడం లేకపోతే కూర్చోడం వండుకోవడం కూర్చోడం ఇదే గాని ఒక గట్టిగా యాటి ఆ ఇట్లే ఉంటే ఇక పిల్లలు పుట్టే రేటింగ్ కూడా తగ్గిపోయిద్ది ఇక ఇదే ఆనందం ఇంకా జనాలు ఉంటాయి
అందుకే రెండు ఒక నాలుగు రోజులు వచ్చి ఉంటే మీకు కూడా కొంచెం పిల్లలకు కూడా ప్లేస్ మారినట్టుంటది వాళ్ళకి కూడా ఇక్కడ అందరు తెరుత్తారు కదా
ఆ అవును మామిడికాయలు కాస్తన్నాయి మన వెనకొ తోటలాటు ఒక ఐదు ఎకరాలు ఉంది కదా కిందకి
ఆ ఉంది ఉంది ఇంకా అంటే కాసిన కానీ ఇంకా పంట ఇంకా చేతికి రాలే పంట దులిపించ ఓ అమ్మో మామూలుగా కాదు అసల
మరి ఎవరు ఎవరు పండుకుంటున్నారు నైట్ అక్కడ
ఇంకా తాతయ్య వాళ్ళు ఎవరో ఒకళ్ళు గని పెద్దవాళ్ళు రోజు ఒకరు పండుకుంటు ఉన్నారు ఏం చేస్తాం
ఆ
ఇక చేతికి వచ్చింది ఇప్పుడే కొంచెం మేము నెగ్లెట్ చేసినం అంటే ఇక మొత్తం కోతుల వల్ల పాడైప్
అవును తీయట కాయలు రెండు చెట్లు ఆయె
ఉ గదే పచ్చడికాయల కోసం కూడా చాలా మంది వస్తున్నారు ఈ ఇంకా స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఆ అమ్మ అక్కొ కొనుక్కనే వాళ్ళు వస్తూనే ఉన్నారు
ఇప్పుడు సీజను కద మరి
హ్మ్ అదే ఈ చింతకాయలు అట్లా ఇయన్ని అయిపోత నెక్స్ట్ ఇక అదే చూడాలి మేము కూడా ఉ మీరు కూడా వత్తే ఈ లోపు మీరు కూడా కొద్ది సాయంగా ఉన్నట్టుంటది మాకు
అవును చింతకాయ గింజలు కూడా ఏంటి చింతకాయ గింజెలుగుడా కొంటున్నారు అటగా
హ్మ్ కొంటున్నారు ఇక్కడికి ఉల్లిపాయలు అనేసి లేకపోతే ఉప్పు అనేసి ఏదోటి ఇత్తన్నారు
మరి అదంతా ఏం చేస్తారంటారా తీసుకెళ్ళి ఈటీ పొడి దాంట్లో దీంట్లో కలర్లల్ల దీంట్లో కలుపుతున్నారంట అవి గింజలు చాలా మంచిదట గుజ్జాల కాళ్ళు నొప్పుల వాళ్ళకి దానికి దీనికి మంచిదట
అవును నైట్ నానగొట్టే నానబెట్టేసా చింత గంజలు మార్నింగ్ వాటర్ తాగితే మోకాలనొప్పులు గట్ట తగ్గితాయంట
ఆ దాంతో మెడిసిన్ కూడా తయారు చే స్తరట అందుకని కొనుక్కుంటున్నారు
ఉ మేము కూడా ఒకవేళ మాకు దొరికితే ఈ మొక్కలలో ఎరువు కింద వాడతారు మొక్కలల్ల అట్ల ఎరువు
ఆ పడేకండి బస్తా వేస్తే అక్కడ పెట్టేస్తే
పడేట్లేదు ఎవరు తీసినా ఒక పక్కన పెడతుండ్రు ఎరువు లెక్కయి ఎవరైన వస్తే ఎక్కువ ఉంటే అమ్ముతాన్నా లేకపోతే మేమే ఉంచుకుంటున్నాం
అదే మొత్తం ఒక దగ్గర వేసి బస్తాన్ని నిప్పేసి అయి అమ్మేయ్యొచ్చు
అదే గదే ఆ కె కేజీలెక్కె ఎన్ని కేజీలు అయితే అన్నె
ఇ అందరు కలిసి సాయంత్రం పూట ఆ బజార వాళ్ళు ఒక్కడే కూర్చొని చింత పండు తీత్తాండ్ర
ఉమ్ ఎండప్పుడు అయితే కుదరట్లేదుక ఎండప్పుడు ఎవరు రాట్లే కానే చల్లబడ్డాక వత్తున్నాం
గింజలు తీసుకుంటే మంచిగా జోకులే జోకులిగా
హ్మ్ జోకులే జోకు గే పో అంత వ మధ్యాహ్నం కాస చక్కట బండుకుంటున్నావ్ ఎండకి సాయంత్రం లేేసి గ పనులు చేసుకొని అందరం ఒక దగ్గర కుచ్చుంటాన్నం ఇంకెవరికయినా ఏదైనా అవసరాలు ఉంటే ఒకరికొకరు సాయం చేసుకుంట రు ఉమ్ అదే
ముంతకాయలు కూడా బాగా అమ్ముతున్నారు ము
ఆ ముంజుకాయలు గ మా వొళ్ళు తినడమే సరిపోతుంది అమ్మడం కంటే ఎక్కువ
ఓహో మంచి పండగ చేసుకుంట చలవలే పిన్ని
ఉమ్ ఒక్కొక్కళ్ళు నాకు కావాలి నాకు కావాలి ఆ చెట్లు ఎక్కుతాన్నార యాడ కింద పడతారని మాకు భయమెత్తుంది
అవును అక్కడ బాగానే ఎక్కుతారు పిల్లలు
ఉమ్ మేరే మీరు అందరు తెచ్చుకుంటున్నారు తింటున్నారు మీరైతే కొనుక్కోవాలి వాటిని కూడా కొనుక్కోలేదిరా
ఏది కొనుక్కోవడం పుణ్యానికి ఇది కరివేపాకు కూడా రాట్లే ఈటిల్లో ఏదో గొప్పలకి ఇక లక్ష రూపాయలు వత్తాయి రెండు లక్షలు వత్తాయి అనుకోవడం తప్ప ఆ వచ్చే లచ్చలో ఇంట్లో మే యింటెనెన్స్ తిండి బట్టలకి అయిపోతున్నాయి ఏంది ఏం మిగులుడు ఏమి లేదు
అదే
ఆ అన్ని కొనుక్కోవడం అనేది ఎన్ని వచ్చినా గాని వేస్ట్ తెలుసా మనకు ఒక ఇరవై వేలు వచ్చి కనీసం అది ఇది ఏమ్ మన్నా వెనక నుంచి వచ్చేది సొంతంగా ఇంట్లో చెట్ల అని గోంగూరని కరేపా కనే పుదీనా అట్లే వేసుకున్నా మేలుగాని ఇట్లా ఎందుకు వేస్ట్
అదేలేెక్క సరేలేక్క రండి వీలు చూసుకోనీ మరి రండి వీలు చూసుకున్న మీరు వ స్తే మరి అందరం ఒకసారి కలిసినట్టుంటది మాట్లాడుకున్నట్టు ఉంటది మనం కూడా ఇలా ఫోన్లోనే కాకుండా డైరెక్ట్ కూడా కలిస్తే మనకు కూడా కొంచెం చూసుకున్నట్టుంటంది ఉమ్ ఉమ్ అదే అందరం కలిస్తే కొంచెం సరదాగా కూడా ఉంటది
సరే మరి
ఆ సరే మరి అక్క వీలు చూసుకొని రండి మరి బాయ్